మరమా
మండి మీరు ఎలా ఉన్నారు
బాగుందమ్మా
అందరు బాగున్నాలంటడి ఇంట్లో
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా అమ్మ మీర అందరు
ఆ అందరం బాగున్నాం మండి
మీ అమ్మ మీ డాడీ మీ అవ్వ మీ తమ్ముడు వాళ్ళందర బాగున్నారా మా
అందరు బాగున్నారా ఆంటీ అక్క వాళ్ళు ఎట్టున్నారు
బాగున్నారు మా
ఆ ఏం చేస్తున్నారంటీ
ఏం చేయలేదుమ్మా ఖాళీగా కూర్చోని ఉడా నువ్వేం చేస్తా స్తాండమ్మా
ఏం చేయలేదాంటీ ఆలీనే నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికియితే
కాలేజీ జాయినింగ్ కాలేదమ్మా
అదే అంటీ జాయిన్ అయ్యేదానికి గురించి ఆలోచిస్తాన్నాం ఒకటైతే అను అంటే వేరే వేరే జాయిన్ అవ్వాలని అనుకు కున్నాను
ఆ
సర్టిఫికేట్స్ రాలేదంటి సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా
అవునా
సర్టిఫికేట్స్ వస్తే సర్టిఫికేట్స్ వచ్చేదాకా ఏం చేయలేమండి ఇంకా ఏం ఫామ్ కూడా వాళ్ల దే అడుగుతాన్నారు
మా అమ్మాయి చేేర్చాలమా పళ్లు సర్టిఫికెట్లు ఫీజు కూడా వేయలేదమ్మా నీ లాస్ట్ ఇయర్ ఫీ రెండేళ్ళ ఫీజ్ ఏసిండు కదా అమ్మ
ఆ
అది మమ్మల్ని కట్టేసి సర్టిఫీట్లు తెచ్చుకోండి
అవునండి నేను కూడ వి న్నాను మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పలేదు అట్లా
అమౌంట్ కట్టి సర్టిఫికెట్లు చేస్తేనే ఎం ఫామ్స్ కి ఆలోఉంటుంది లేకుంటే లేదు అని చెప్పారంట
ఆ
దాని గురించే చూస్తా ఉన్నాము అదే మంచి కాలేజ్ ఏదన్నా ఉంటే చెప్ప ప్పు మా అమ్మాయిని కూడా చేరుస్తాను అక్కడ
చెప్తానండి అది కాలేజ్ ఇంకా ఇంకా వాళ్ళకి కూడా ఇంకా ఫీజు కడితేనే కదా అంటీ ఇస్తారు
ఉ అవునవును
అంటే మా కాలేజ్ లో వేరే సార్ తో మాట్లాడితే ఆయన చెప్పారనమాట ఒక హాఫ్ అమౌంట్ అన్న మా కట్టండి ఇప్పుడు మాకు ఫ్రెండ్ కి సిక్స్టీ ఫైవ్ ఉందా అండి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది కట్టాల్సింది
ఆ
పాప గురించి అడిగితే సరే ఒక హాఫ్ అమౌంట్ ఒక థర్టీ థౌ సండ్ నేను మేడంతో రిక్వెస్ట్ చేసి నేను సర్టిఫికేట్లు తెప్పిచ్చేస్తాను ఆ తర్వాత మ్ తర్వాత ఒకవేళ నువ్వు అంటే పూర్తిగా బి కం సర్టిఫికెట్ వస్తుంది కదా అంటి అప్పుడు రిమైనింగ్ ది కట్టుదు అని చెప్పనరు
ఓ ఆ ఆ సరే ఆ అట్లా కూడా చెయ్యొచ్చటనా
ఆ చెప్పారండి నిన్నే మాట్లాడా
అట్లయితే నేను కూడా అట్లా ప్రయత్నిచాల్నా
మ్
మరీ చానా అమౌంట్ కట్టాలన్న ఇప్పుడు ఇబ్బంది కదా
నిజమే ఆంటీ మరి గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఏందో గాని వాళ్ళు వేయాల్సిన డబ్బులు కూడా మనమీదనే ఏస్తా ఉన్నారు
అవునుమా ఫీజు మాత్రమే ఏసేసున్న సరిపిండు అది హాస్టల్ డబ్బు ఎట్లా వెయలా అది ఎయకపోనా పర్లేదులే ఫీజు కట్టేసిందంటే ఇబ్బంది లేదు
అవునాంటీ అది పది ఇరవై వేలు అయితే సరే కట్టుకుంటాం మరి ఏనా బై తొంభై వేయిలున్నాయి ఎట్లా అంటి కష్టం కదా
కష్టమ్మా
మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు హ
ఈ బి ఫార్మ్స్ కి ఏం వాల్యూ లేదంటా అన్నారు ఎం ఫార్మ్స్ చేపిస్తేనే మంచిది అంటన్నారు
నిజంగానే అంటి ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఇప్పుడు బయట జాబ్స్ వెళ్ళామంటే బి ఫామ్ చదివామంటే వాళ్ళు మెడికల్ షాప్ ష షాప్ వరకే పెడుతారన్నమాట ఆ ఇక్కడ చేస్తే చాలు మీరు చదివిందనగానే ఆ అట్లా చెప్తారు వాళ్ళు
ఆహా
అదే ఎంన్ఫామ్ చేసామంటే మేము స్లో ఇంకెక్కడైనా కూడా ఇప్పుడు సిస్టమ్ వర్క్ కూడా మాకు దాని బే దాని బేస్ మీద కూడా ఫార్మా లో మేము చేసుకోవచ్చు అంటి
ఆహా అహ చూదామ్మా ఇంక నువ్వు చెప్పినట్లు ఆఫ్ అమౌంట్ ఏమన్నా సమాలోచ్చి కడితే కడితే అయ్యేటి వుంటే చూద్దాం
నిజమే అంటి అది ఒకసారి కాలేజీ వాళ్లతో మాట్లాడితే వాళ్ళే అంత చూసుకుంటారు
మ్ సరే సరే
ఏం చేస్తున్నారు అంటీ
ఏం చేయలేదు మా కూర్చోను న వంట అయిపోయింది తినాలే ఇంకా తినలేదు అక్క అమ్మాయి రావాలా అక్క రావాలా ఆఫీస్ నుంచి
ఇంకా రాలేదా అంటీ
రాలేమ లేట్ అయిపోతుంది
ఇంత లేట్ అయితే ఎట్లా అంటీ మళ్ళీ ఇబ్బంది కదా
ఇబ్బందే మా ఏం చేసారు ఎక్కడన్నా పీజీ చూసుకోమని చెప్తాండా పాపకి డైలీ అప్ అండ్ డౌన్ చేసి చేసి అలసిపోతాంది
నిజమే కదా మళ్ళీ ఉదయం లేసి పోవాలి మళ్ళీ రావాలి జర్నీకే సరిపోతుంది
ఒకే సాయం టైమింగ్ జరిపోతుంది అడ వర్క్ ఎట్లన్నా కానీ
హ్మ్ అవునండి
మీకు దగ్గరేనామ్మా
మ దగ్గరేనా అంటే ఆ దగ్గరే ఆంటీ వెళ్ళిపోవచ్చు రావచ్చు కానీ బస్సు ఇట్లో జనాన్ని చూస్తే కొంచెం భయం వేస్తుంది అంటే
మీ రూట్ కొంచెం బస్సులు ఫుల్ వస్తాయి
అవును ఆంటీ ఎప్పుడు చూసినా ఫుల్గా ఉంటాయి అది టైము పాడు కూడా లేదు
అవునవును ఈ బస్సుల్లో ప్రయాణం చేయాలంటేనే తలనొప్పి వచ్చేస్తాది
నిజమే అంటీ నార్మల్గా ఫుల్ ఆర్టీసీ బస్ యే ఎక్కం అంటేనే ఒక తలనొప్పి ఇంకా ఫస్ట్ టైమ్ లీఫ్ లో ఇంత ఎక్స్పీరియన్స్ చేయడం
అవునా పోనీలే ఎట్లన్నా అది తెలుసుకున్నారు కదా టౌన్లలో ఎట్లాంటరు
నిజమే ఆంటీ
అన్నే అనుభవం ఉండాల ఓకే తవ నుండి పోకుడదు
తెలుసుకోవాలని ఎంతో చేస్తున్నాము కానీ ఏం జరుగుతుంది తీయడం లేదు
ఏం జరగదులే మంచే జరుగుతుదిలే ఇంకా ఏం ఫామ్స్ చేసేస్తే ఇంకా ఎక్కడనా హైర్ తీ వస్తే పోస్ట్ బా సర్లే కానీ
నిన్న నాకు తెలిసిన ఒక అక్క కూడా కంపెనీలో వర్క్ చేస్తా అంటే ఆ అక్క నా రేస్ పెట్టమనింది అండి
మ్మ్
అంటాను వాళ్ళు టూ మంత్స్ ముందు నుంచి వాళ్ళకి ప్రాసెస్ మారింది అంట అంటే ఆ ప్రొవిజన్ సర్ ర్ఫికెట్ ఉంటేనే ఇప్పుడు జాయిన్ చేయిచ్చుకుంటున్నారంట అందరినీ
ఆహా
ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ రావడానికి కూడా ఒక వన్ మంత్ పడుతుంది అదిగాని వచ్చేసిందంటే ఇండస్ట్రీకి వెళ్ళిపోవచు అండి
అవునా
బాగా ఉండదు అంటే ఇప్పుడు కాలేజ్ చేయాల అనుకుంటున్నాను కదా అక్కడ నెల్లూరు లో అంటే అది వేరే దగ్గర దగ్గ చేయాలనుకుంటున్నాను అది దాని దగ్గరగా కొంచెం ఇండస్ట్రీస్ లోనే చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని
అవునా
ఆ కానీ ఇప్పుడు టూ మంత్స్ ముందు అది స్కీమ్ మారిపోయింది. ఎందుకంటే జాయిన్ అయిన ప్ర ప్రతి ఒక్కరు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కే అట్లా వెళ్లిపోతన్నారు, అదే ప్రొవిజనల్ సర్టిఫికేట్ గాని ఉంటే? ఒక త్రీ ఇయర్స్ అన్న చేస్తార నే నమ్మకంతో ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతన్నారు అందరినీ. ఆ
మరి అన్నేన్లు ఒకే తావు చేయాలంటే కూడా కష్టం కదమ్మా మాక్వేరే వేరే సై. పోవాలనుకున్నారు అప్పుడు కష్టం కదా!
ఇండస్ట్రీలో కూడా చేయలేం ఒకవేళ ఏమి తీస్ చ్చుకుంటాము అంటే పోవచ్చు
అవును
లేదు ఒక జరాక్స్ ఇచ్చినా చాలంటే అట్లా కూడా పోవచ్చు. మనకు నచ్చినప్పుడు మనకి ఇంకా. కంఫర్ట్ లేనప్పుడు చేయలేం కదా అంటీ
వు అవునవునుమ్మా అదేందో రూల్స్ అట్లా పెట్టేస్తారు అగ్రిమెంట్లంట అది .
మ్మ్
అ
ఇ అసలు లేనే లేదంటీ, అది టెన్త్ కాదు ఇం కాదు. గ్రాడ్యుయేషన్ కాదు ఒక సర్టిఫికేట్లు తీసుకపోతే ఏదో. వర్క్ లో జాయిన్ చెప్పిసుకునేది ఇండస్ట్రీ లో గుడా.
ఆహా
కాల్ చేసిన అక్క కూడా ఉత్త మార్కులిస్టులు, అక్క ఆధారు, పాను అవి. చ్చిందంట
ఆ
అక్క, అక్క జాయినయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో అయింది. అప్పుడు ఫిఫ్టీన్ తౌసెండ్ సాల్. రి అక్కకి
ఆహా
ఇప్పుడు ట్వంటీ సెవెన్ అయ్యింది
అవునా
వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే పెరిగింది, పర్లేదు పన్నెండు వేలు వచ్చింది.
హు హు హు
బాగుందాంటీ కానీ వాళ్ళకి దేదో అన్ని రూల్స్ అన్ని దానికి అతికిస్తాయి. ఇంకా ఏం చెయలేము,
హ ఏదో మీకు కంఫర్టబుల్ గా ఉండేది చూసుకోండిమా. తొందరపడి ఎట్లాంటేట్లా తీసుకోకుండా.
హు
ఇంకా మళ్ళ అక్కడ పోయి ఇరుక్కునేసి రెండేండ్లు, మూడేండ్లు ఒకే దాంట్లో చేయాలంటే!
అట్లా కష్టం లే ఆంటీ ఒకవేళ వాళ్ళుగాని అడిగితే ఇంక . జోలికి కూడా మళ్ళీ పోయేది లే ఉమ్
మ్మ్ మీ ఫ్రెండ్స్ ఎంత మంది ఉండారు?
మేము, మేము ముగ్గురం ఆంటీ నాతో పాటు ఇంకొక ఇద్దరున్నారు.
ముగ్గురు జాయిన్ అయ్
ఆ అంటీ ముగ్గురం జాయిన్ అవుతున్నాం వాళ్లకు కూడా ఇదే ఫీజు బానే ఉంది అది అయిపోతే ఎక్కడో ఒకటి ఇంకా ఎంఫామ్ జాయిన్ అయిపోవాలి
అవునా
ఉ
ఓకే రా
మీ పాపని కూడా ఇంకా ఎం ఫామ్ జాయిన్ జాయిన్ చేపించాలండి
చేపిచ్చాల మా అందుకనె మీరు జాయిన్ అయితే మీ వెనకింటినే చేరుద్దామని
ఉ సరే ఆంటీ చెప్తాన్ ఆంటీ ఏ విషయమైనా
అదే చెప్పు ఏదైనా మంచి కాలేజీ మీరు జాయిన్ అయ్యేది చూసుకొని ఆలోగా నేను ఫీజ్ రెడీ చేసుకుంటా
సరే ఆంటీ
ఉ ఉ సరే మ
సరే ఆంటీ ఉంటాను ఆంటీ
ఆ సరే మా
ఉ
ఎట్ల అశ్విని